అక్కా బాన్నావా
ఉమ్ బాన్నారా ఏం జేత్తన్నావ్.
ఏం లేదక్క మటినే గూసున్న నువ్వు.
ఇంట్లో పనైంది వంట జేష్నా తిన్నాం. మమ్మ ఇప్పుడే లేషింది. నేను దొండకాయ జేష్నా ఆ. మ్ తర్వాత వనుకుంది కొంచెం గూడా భయం లేదు.
అహా య చలోతే పొద్దున్నే లేస్. తీరాలె.
ఔనా పొద్దుగాల్లేత్తే యాడ పన్ జేత్తది మమ్మికిగ.
అయ్యో సదుకోదా ఆడ ఇగ
ఆ నేను నేనెప్పుడు పన్ జేస్కోను నేన్ పన్ జేస్. కుంటూనే ఉండాలి ఇగ ఆమె మాత్రం పన్ జేయద్దిగ
చేత్తద్ తీగ మెళ్లగా
ఉమ్ అంతే అంటవ అత్తగారిండ్లల్లేకి పోయినంక కష్టం అయ్తది అని నేను ఏమనను.
ఉ
ప్రతి ఆ పిల్లకు అంతే కదా అనుకుండా.
ఆ తిన్నవా అక్క మరి
తిన్నా తిన్నావ నువ్వు
ఆ తిన్నా అక్క
తిన్నావా మే మా అమ్మ ఏదైనా పెట్టిందా
ఆ మా మమ్మీ తిన పెట్టింది
ఇంటలో వాట కదా కంప్లైంట్ వచ్చింది
తింటా అక్క
ఉమ్ తినకు తినకుండా ఉమ్ విప్ డౌన్లు జేస్కో.
ఏలేద్ తింటానక్క.
ఉమ్ తిను తిను తమ్ముడేం చెత్తను
మా తమ్ముడు ఇప్పుడే మా తమ్ముడి ఇప్పుడే స్కూల్ పోయ చెన్నక్క
మ్మ్
కంప్యూటర్ లా హండ్రెడ్ బై హండ్రెడ్ వచ్చినాయట ఎగుర్తాండు
మ్మ్ ఆ హండ్రెడ్ బై హండ్రెడ్ వచ్చినాయి అంటాన
ఆ హండ్రెడ్ బై హండ్రెడ్ వచ్చినయి అంట
మ్మ్ ఇంకా దోమలున్నా మీంట్లో
ఆ ఉన్నాయా ఫుల్ ఉన్నాయా అవి ఇంజెక్షన్ ఏం చేసిన పోతలే అక్క
ఘోరంగ దోమలు ఉన్నాయి మా ఇంట్లో కూడా
ఎట్లా మరే పోవాలంటే ఏం చెయాల
ఏం చేయాలంటే ఆలౌటు పెట్టుకోవాలి గుడ్ నైట్ పెట్టుకోవాలే జెట్ కౌల్ పెట్టుకోవాలె
ఎన్ని పెట్టిన పొతలేగాలక్క
ఏం చేద్దాం మరి ఒక్కొక్క దోమం దొరకబడదామ అంటావా దొరకకూడదు మీ నానమ్మ ఏం చేతంది
నాన్నమా పండుకున్నద అక్క తిన్నది పండుకున్నదిగా ఇప్పుడే
కను ఆపరేషన్ చేయించుకున్నారట కదా
ఆ అవు నాక కన్న అపరేషన్ అయి్యంది ఇక డ్రాప్స్ నేనే వస్తుడు రోజు
ఎత్తుకున్నావా
ఆ
మీ ఫ్రెండ్స్ ఏం చెప్తారు మంచిగా ఉన్నార
ఆ మంచినే ఉన్నార అక్క
ఏదో అడగపోయినా
మీ ఇల్లు ఎక్కడ దాకా వచ్చింది మరి కడతాలన్నారు ఏమైంది.
పైసలు ఉండొద్ద రా. దర్వాజాలు ఆర్డర్ ఇచ్చిండు అవి అనే ఉన్నాయి. ఎప్పుడు తెత్తాడు మరి.
ఎంత పెద్ద దర్వాజాలు పెద్దయ్య ఏంది అక్.
ఆ చిన్నయ్యే అ పైసలు లేవు మాకు పేదోళ్ళం.
అబ్బా మీరా.
ఉమ్ నిజంగానే మరి. మా పిల్లలకే సంసారం వల్ల సదువలక్ అదే అదే అయిపోతంది ఇంక్. ఇల్లు కడతానంటే అదేందో గవర్నమెంట్ ఇచ్చి నీళ్లు కనుక కడతానం ఆ ఇంత లేకుంటే అంత కూడా కట్టకపోదు.
మంచ పనేతే
గవర్నమెంట్ ఇచ్చారు కనుక ఆయనంత లేపుతాను అంత సొంతంగా అయితే మేము ఎందుకు లేపదు ఇల్లు జోలుకే పోదు పోకపోదు ఉన్న పరిస్థితులకు
మిషన్ కుడతానవ అక్క నువ్వు
ఆ కుడితే ఒకటో, రెండో అట్లా చేతి ఖర్చుల మందం చేతన అయితలేదు జ్వరం వస్తోంది. ఏలేతలేను ఇగా సక్కగా. ఓ నిన్నటి నుండి మూడు, నాలుగు, ఐదు, ఆరు వేసుకున్న కావచ్చు రాత్రి అయిదారు వేసుకున్న. మధ్య రాత్రి వరకు. జ్వరం దేసుకున్న సిట్రజన్ వేసు కున్నా మధ్యరాత్రి మోషన్స్ చెసుకున్నా. పంటాప్రోట్ ఇసుక్ ఆ.
ఉమ్.
ఈ మల్ల పొద్దున్నే లేచి థైరాడేసుకున్నావ్ మల్ల ఇంతకు ముందు ఒకటి మల్ల మోషన్స్ ది ఏసుకున్న. పిన్ని గోళీలు ఏసుక్ కున్నా.
మరి హాస్పిటల్ పోకపోయినావ్ అక్క.
హాస్పిటల్ పోయినా గవ్వె గోలీలు ఉంటాయ. ఏవైనా అప్పుడైనా గవే గోలీలు కద కాకపోతే నేను వేసుకున గవర్నమెంట్ హాస్పిట్ ఎక్కువ డోస్ పంచేస్తేలెవ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎసుకుంటాన ఎక్కువ. ఎక్కడోస అసల్ పంజేస్థలేవ్. మంచిగా ఉన్నావు నువ్వు అయితే.
నాకో డ్రెస్ కుట్టాలే కుడతావా.
డ్రెస్ ఆ. కొడతా లైనింగ్ దేవదా. తెచ్చుకోవాలె మరి తెచ్చుకుంటావా పోయి.
ఆ తెచ్చుకుంటాండి.
బజారు పోయి తెచ్చుకో మీ డాడీ ని తీసుకొని పో పోయి రెండు మూడు లైనింగ్లు ఒకసారి తెచ్చుకో. ఇ తీర్తాల. ఇటు పోవడు ఉంటదో. కొత్త కొత్తయ్ వేసుకొని పోదురు. అ కొత్త కొత్త వేసుకొని పోదురు మంచిగా మ చెల్లే నువ్వు
ఆ సరే అక్క మన కూడా మంచి గుర్తి కాన్ని
కుర్ద కొల్ద రేస్కు ఒక రెస్ నాలుగు వందలరా
నాలుగు వందాల అక్క
నాలుగు వందలు కానీ ఇక మీకు తక్కువ గుడతుంది ఎంతో కొంత చూసి
ఆ సరే అక్క
అ
రేపు పోయి తెచ్చుకొని ఇగిస్తా
తెచ్చుకో ఒకరోజు ముందు చెప్పి ఉస్తే తెట్టాడు
ఆ సర అక
ష ఏమల వచ్చిన అని మొత్తం పసుపు తల్లిండు నేను బాత్రూమ్ లోన్న వచ్చే వరకు కడప నిండా పసుపు పోసి ఖరాబ్ వేసిడు ఉడగొట్టిండు పసుపు అంతా మ చిన్ను మచిన్ను
ఏమిటి లెక్క మర్గంచిమనచ్చ
చీమలు లోపల నుండి మట్టి తీస్తానే ఎంత గ ఉప్ప చేస్తానే కడుపకాడ పోరాంగా మరిగా చేసినాయి నేను చీమల చాకపష్ రాద్దాం అనుకున్నా ఆచ్చ వరకు మాత బస్పు కు మరి వచ్చెండు
అవి
ఏదిరా గ అంత పసు పొడగొట్టిన నేను కడప కన్నా కొంచెం కొంచెంగా వాడతా నేనంటే చీమలన్న ఎట్లా పోతాయని నామికులుీలు ఇతాండ ఇక ఏం చెప్రే సప్పుడ కూకున్నాయిక
అవు
బోరంగా భోషండు పసుపు
ఇవానికి ఏం తెలుస్తుయా
ఎందు తెలి పపయసుడు అన్నది లేనే లేదు
రే
హమ్ ఆఆ ఆ చెప్పు వినబడుతాం
ఆక్క మీరు కూలర్ ఆ తందక మనెం కూలర్ మీకు పెట్టుకున్నారా లోపడ
కూలర్ పెట్టుకున్నా అతట్టు పూర్తిగా తడుత్తలేవు కానీ ఏ చల్లగానయితే వత్తాంది పెంకిల్లు కనుక.
ఇగ మాది రేకులయేసరికి ఈడ కూలర్ లేదు ఏంలేదు కూలర్ ఖరాబ్ అయ్యింది ఎట్లనో ఏమో ఇల్లు ఉడకబోత్తాంది.
హుమ్
గిప్పుడే గిట్లుంటే హా అత్తా
మాయట కసి పండుకో సల్తు
అహా మీకే ప్లేస్ ఉండదిగా అక్క నే ఎడుక రాణిగా
హు హు కొత్తోలు అయినా వోధు తి అప్పుడు ఇంక తగడింది ఎందుకంటే అది టంకిీళ్లుు కనుక ఇడ చల్ల ఉన్నది అది చల్లగా ఉండదు కదా
అ అవునా ఉంధి
ఉమ్ వాట్సాప్లాంటి ఫోన్ చేస్తే ఎతుతేలే కడిత్తం
ఏం పనులు ఉన్నాద ఇగా
ఏమో ఓకే ఈసే అది పొద్దుటడి ఫోన్ అయ్యలే నేను చేత కడిగిస్తాంది మళ్ళీ చేయాలి
ఆ
ఉమ్ షాపింగ్ ఏమైన్నా చేసేది ఉన్నదా
షాపింగ్ నా బర్త్డే వస్తానుక్క చేయాలా ఇక ఎట్లాంటివి తీసుకోవాలని చెప్తాను
మీ మామీ డ్రెస్సు కొడితే తే ఎస్కో
ఏ కొనుకుంట అక్కవటి
కొనుక్కోమరి ఏ మోడల్ ఉంటావు
అదేదు తానక్క తెలుపలేదేమనల
కొనుక్కో మంచి ఫ్రాక్ కొనుక్కో ఫ్రాక్ వద్దుగాని స్టైల్ స్టైల్ ఉండేది కన్నీ ఫ్రాక్లు అయిత
మీ ఇంటి ముందు ఒక పూల చెట్లు ఉంటాయి కదా దా
పల్లి చెట్టు ఉన్నది
దాన్ని ఏం చెట్ంటారు
గఘనేర చెటు
అవునా దనినికి మన మరకల్ ఇంటవవా హంపి క్క
ఎమ్ వర్షాకాలం పంపిస్త తీరా ఉంటరా కొచ్చం పనాక ఎస్తా నేను మళ్ళీ
ఆ సరే ఆతా